పక్క ఏం ఏసరు.
ఏం ఉన్నది కూర ఒండుతాన్న ఇగ
పండుతాన్నవ లాస్ట్ ఫైనల్లి.
తిన్ అయిపోయింది ఇగ
అయిపొయిందా? ఏమంటారు తినమంటరా ఇగ మొత్తానికే
చిన్నోడే ఇగ వాళ్ళు ఉంటరు ఎండ వెట్టుకొన్ ఉంటరు ఏం గని చిన్నోడు వాడికి దుకాన్ల కొనుక్కున్న ఆన్తలే
సరిపోదు ఏం సరిపోతదక్క. మరేం వండుతానవ్
ఏ ఇష్టంగ ఏం తింటరు ఎగ్ టమాట వండుతాన్న అదయితనే తింటరు ఇష్టంగ.
అదే కర్రీ ఏస్కొన్ ఆమ్లెట్ ఏస్కొన్ తినొచ్చు గదా వాల్ అట్ల తినట్లేదు ఈ ఇప్పుడ్ మళ్ళ ఎగ్ టమాట వండుతే మరి ఆ కర్రీ ఎవర్ తింన్ట్రూ మళ్ళ పెద్దమ్మ ఉన్ నువ్ తింటవ ఏంది. మిగిలింది మీరే ఇగ
కొంచం ఇగ మళ్ళ సాయంత్రంకదే పెడ్తే అయిపొతది.
ఆహా ఇగ మీరే గాబట్టి తినాల్ ఇగ
అప్పది
ఇగ్ నాది గుడ అయిపోయిందమ్మా ఈ గోరింటాకు గంట అయ్తాంది పెట్టుకోని
తీసేయాలిగ ఇది అయిపొయినంక తీసేత్త ఇగ లాస్ట్
తలకా
చేయికి పెట్టుకున్నక్క పొద్దునా మిక్సి పట్టి తలకి వెట్టుకున్న నేన్ తలక్ పెట్కో కున్న స్నానం చేశిన అయిపోయింది గని తిన్న తర్వాత పెట్టుకుందాం అన్ చెప్పెసి ఉంచిన ఇందాక పెట్టుకున్న అన్నట్టు నువ్ ఫోన్ చేయ ముందుక్ వెట్కున్న. ఇగ నువ్ ఫోన్ చేశిన్ తర్వాత ఇగ అట్లనే పెట్టుకొన్ ఉన్న ఇప్పట్ దాక ఇగ వన్ అవర్ అయ్తాంది గదా తీసేద్దామా అన్కుంటాన
తీసెయ్
ఇగ తీసేస్కోని చెయ్ కడుక్కుంటే అయిపోతది.
పెద్దమె అలిగింది ఏం చేయాలె ఎట్ల బతిలాడుకోవలె అసలు కర్మం సల్లగుండ
పోయ్ బెడ్ఎక్కింద ఇగ
మ్
ఫోన్ జుత్తాన్నా మరి ఆహా టీవి చూత్తాందా. ఇగ టివి చూసుకుంటా అన్నం తినకుండా ఉంటది కావచ్చు ఈ కర్రీ అయిన తర్వాత అందరు తింటే అయిపో పోతదిలే
అందరేవాలు ఉన్నారు అన్నయ్య రాడిగా ఫోన్ ఏ చేసినా ఎత్తాడు
ఇగ రాడనా అంటే తింటాడుకవచ్చు బయట తింటాడుకవ ఇగ అన్నయ్య ఇగ మీరె మీర అదేనండీయ
నేన్ తిన్న ఇగా పెద్ద ఆమెకే బతిలాడి దిన పెట్టాలే వీడి తినిబెట్టాలి వీడంటే తింటాడు మాగా
ఇగ ఆమె ఒక్కతి దింటే అఐపోతాది మరి అత్తయ్య ఏ టైమ్ వరకు అత్తది బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ అక్క
వి ఐ
ఆహా
ఆహా అదే చుట్టలు వచ్చిన్రు ఇంటి ముందుకు
అవునా
ఆడ కుసున్నరు బయట
అంటే అత్తయ వాళ్ళ ఇంటికా
ఆ ఆమ్ అన్న అన్నం కూడా అండలే నాన్నకు అన్నం తీసుకపోయి ఇచ్చి పెట్టి అత్తన నేను
అన్నం వండలేదా
అన్నం వండలే అన్నం వండకుండానే పోయింది
మళ్ళ అచ్చిన తర్వాత వండుకుందామ అని అనుకున్నది కావచ్చు
బ్యాంక్ పని ఏదో లేట్ కాదా పదకొండు గంటలకు పోయింది అప్పటిదాకా అన్నాం వండు కోలే
ఏమనా టిఫిన్ తిన్నది కావచ్చు అచ్చేసరికి తొందర గ అత్తది అనుకొవచ్చు
ఆ ఇగ నాన్న ఆగలైత న్ బి డ్డ ఏమన దే అంటే అన్నము ఆ అబ్బా దొండకాయ కూర పట్టుకపోతే నాగ్ గ కూర ఏడ
అంటండా
అయన కూడా అదే అం
ఓర్ నాయనో ఇ డోన్డకాయ మొత్తం అందర్ని
ఇ పచ్చడి ఉన్న అది ఇంత ఎంత కలుపుకొని తింటన అని చెప్తే మళ్ళ పచ్చడి ఏమన్నాడు అది ఇంత కలుపుకొని తింటాడు
ఆహా ఇగ పచ్చడ ఎసుకొని తింటాడు కావచ్చు ఇదింత అదింత
ఆ పెట్టి వచ్చిన అన్నం పెట్టినా నువ్వు ఫోన్ చేత్తన వని నాకు అ నాన సెల్ కి పోన్ చేసిండు చిన్ను చెప్తే దబదబఉరికచ్చిన
ఆహ ఆ అయితే ఫోన్ చేయమ్ మన అనాది కదా మళ్ళా ఒకసారి అన్నాని మేం ఫోన్ చేతే లిఫ్ట్ చేయలే
నేన్ ఆటుపోయినా ఇక చుట్టూలచ్చిర్రు ఇగ చూడు అలాగ అన్నం కూర ప్రిపేర్ చేసుడే ఎవరివల్ల కాలే ఈ కూర వండానికె నేను చచ్చిపోతాన ఇడ.
ఇ రాధా ఈలు పత్తే రాదా
ఇగ వచ్చినారకున్నా నేనే అటు పోనే పోను
టైమ్ అయితది గదా అక్కా
లంచ్ టైం అయిపోయినా గానీ పని పూర్తి అ లంచ్ టైం అయిపోయిన గని పని పూర్తి చేసుకొని అత్తది కావచ్చు ఇగ అడ కూసుంటారు కావచ్చు మళ్ళ అచ్చి ఏం పోతరని
ఆహాహ ఫోన్ లేదు కావచ్చు
ఫోన్ లేదు ఫోన్ ఉంటేంది ఇగ వాళ్ళకు వండి పెట్టడం కోసం అక్కడ నుండి రావాల ఇగ. వాళ్ళు ఇక్కడ ఏదో పని మీద వచ్చిరు వాళ్ళు
ఆహ
మనోళ్లే మన చుట్టాలె
అవునా
ఉమ్
ఇగ అంత దూరం నుండి మస్తు ఎండ కొడతాంది మళ్ల ఉ నడుచుకుంట రావాలన్న కూడ కష్టం ఇది. పచ్చి మళ్ళ వండి మళ్ళ పొతదఇగ
మళ్ళీ ప్లేట్లెట్స్ తగ్గినయి కాదు
అయ్యో ఎందుకక్క ఎందుకు తగ్గుతాన్నాయి మరి అట్లా?
మళ్ళ తగ్గినాయి రా మొన్నన అయితే ముప్పై ఏడు వేలు ఉన్నాయి. టెన్షన్ అయింది ఇగ మళ్ళ తరువాత పాత టాబ్లెట్స్ ఉండే. అవి వేసు కోద్దని చెప్పిండు డాక్టర్ వేసుకోద్దని చెప్తే బంద్ చేసింది తగ్గిపోయినయి మళ్ళ. ఎందుకు తగ్గుతాన్నాయి అంటే ఎవరకు చెప్పలేకపోతున్నారు, ఆమె జబ్బే అదంట.
ఆహ అంటే అట్లా ఊకే తగ్గిపోతాయి. అంటే కొందరికి అట్లా తగ్గుతాయి మళ్ళ పె పెరుగుతాయి, తగ్గుతయి పెరుగుతయి కదా.
అదే ఐటిపి అట ఐటిపి
ఆహా అయితే ఏమైతది తగ్గుతాంటయి అట్నా
తగ్గుతాయా గోళిలు వేసుకోవాలె. అవి పీరియడ్స్ గోళిలు మాత్రమే ఇస్త కాదు అవి వేసుకుంటే బాడీ పార్ట్స్ పని చేయవట ఇగ. ఇప్పటికే కాళ్ళ నొప్పి తయారయింది. ఆ వేసుకోవడం వల్లనే.
ఇగ అవి వేసుకుంటే ఇగ మొత్తమే చాత కాకుండా అయి పొత్తూరు కావచ్చు.
ఆ
వామ్మో అట్లాంటివి కూడా ఉంటాయ టాబ్లెట్స్?
మ్ ఉంటయ్.
ఇ ఒకదానికి వేసుకుంటే మళ్ళా అబ్బో
ఆమెకు నరం ఒకటి బ్లాక్ అయింది దాని వల్ల
ఆ మరి అది మంచి గాదట్ న అక్క
ఏగా కొంచెం సెట్ అయ్యింది ఇప్పుడు, సెట్ అయ్యే లోపు మళ్ళా ప్లేట్లెస్ డౌన్ అయినయ్.
అవునా
అప్పుడు బాగా వస్తుండే ఇప్పుడు కొంచెం సెట్ అయింది.
మరి వయిరా మళ్ళీ హాస్పిటల్ ఓయిల్లా అయితే.
ఈ పోతాంది గని టెస్టు ఇవాళ్ళిద్దాం అనుకున్నాం.
ఎక్కడ చూపించుకుంటాన్నవ్ మన ములుగుల్లెనా?
ములగ్ గవర్నమెంట్ హాస్ హాస్పిటల్లా టెస్టులు చేయించుకుందామని పోతే, పోదామనుకుంటే ఇగ అసలు టైం కుదరలే.
అవునా ఇగ తగ్గదు అంటే చూడదు అక్క ఇగ టెస్ట్ చేయించుకుంటే
ఈ వీళ్ళలకు పదివేలున్నా ఏం కాదట్రా. ఇళ్ళకి ఏం కాదట కాక్ పోతే పదివేల్ లోపు దగ్గకుండా జాగ్రత్త పడాలే
ఆహా అంటే ముప్పై ఏడు వేలున్నాయి ఇప్పుడు.
నే అంటే టాబ్ లేట్స్ ఎసుకుంటానే గదా కొంచమ్ ఏం కాద్ సెట్ అయితది గానీ మన అన్ మనమ్ కొద్దో ఒక్ సార్ టే టెస్ట్ చేయించుకోవాలే
ఉహుమ్ అంటే మరీ తగ్గగుండా మా ఇట్లా నార్ మల్ గాయినే ఉంచుకోవాలి అన్నట్టు
ఆ తగ్గకుండా పెరగకుండా గాపాడుకోవాలి వాట్ ని హ్
పెరిగిన ప్రాబ్ లమ్ అంటే చ్ పెరిగినా అంటే అద్ నార్ మాల్ రేంజ్ వరు ఎరుగుతాయి గావోచ్చు కదా
ఎందుకు బాగా టాబ్ లేట్లు మంచి ఎస్ కుంటే రొండు లక్ష యాభై ఇ మూడ్ లక్షల్ దాకా అచ్చినాయి కానీ ఆడ్ టాబ్ లెట్లు వాల్ నా బాగా లవాయి ఇట్లు అయిపెంద్
అప్పుడు బాగా లడ్డుగా అయింది కదా ఇట్లా
ఇపుడు బాన్ జేస్తరు కి బక్కగాయింది
ఆ అ
కాన్ మళ్ళా ఎస్ కోల్ సిన పర్ స్థితి ఓచిన్
ఔనా ఆ రోజ్ ఎక్కన్ నో జుష్ నాం మస్తు లడ్డయింది అంటే లడ్డు మీన్స్ అంత నీర్ లాగానొ ఏమో ఇట్లా ఉబ్బినట్టు అయింది మన్ ష్
అదే బాడీ ప్రాబ్ లమ్ ఉండే ఆ ట్యాబ్ లేట్స్ కే
ట్యాబ్ లేట్స్ వాల్ల ఇగ ట్యాబ్ లేట్స్ వాడ్ తే అట్లనే ఐతారువ నార్ మాల్ గా య్ పవర్ ఫుల్ ప్ర అవి ట్యాబ్ లేట్స్ అన్ని బాగా డోస్ ఎక్ వుంటాయి గాబట్ తి మా గుడా అంత చాతా కాకుండా అయిపోతుర్ మన్ షులు
చాత కాకుండా అయిపోవ్ డే
ఉమ్ మా అమ్మ అయితే ఇప్పుడు పనికే ఏ ఓతలేదు ఏ ఇండ ఆ తట్ కోల్ లేదన్ జెప్పి ఇగ అంత ముందు మంచి పన్ కే ఏ పన్ కంటే ఆ పన్ కి ఎంత ఎండలయినా ఓయేది టోటల్ కీ టీన్న ఉడా
ఎంత ఓత్తి సర్ పోతలేదురా ఎవరికైనా నాకే ఏ ఇన్ ఇట్లా పని ఏస్ కునే సర్ కే నాకు గామ్ తొక్కుడు కూడా లేదు మిషన్ కుట్టే సేతనయితలేదు జురాదు కథ
ఆ ఊ అదే ఏదనా హెల్ త్ ఇష్యూ ఓచ్చిందంటే అమ్మో కష్టమక్క గోల్ కోడమ్
కష్టమ్ మారే
ఇగ వళ్ళ వాళ్ కొంచమ్ ఏజ్ ఉంటారు కాబట్టి ఇంకా కష్టం
ఔను
ఏం జేద్దామన్న
మడ్యానం తిండి దిన్నావ
ఏ లేద్ అక్క తిన్ లేదు తినాలి ఇదరమ్ ఓ రొండున్ న్నర అయితుంది కదా టైం
అయితన్ ది
రొండున్ న్నరకు వంట ఎతానవ్ త్రీ కంప్లిట్ అయితది కల్ జెష్ నవ్ సరే త్రీ థర్టీ అయితది హీ ఇంకెంద్ సాయంత్రం అయితంది
ఆ
అయిపెందా టైమ్ అయిపెందక్క
ఆ సరే ఉండన్న మరి చూసుకో
ఆ సరే అక్క బాయ్
ఆ బాయ్